హలో
హలో
హా ఏం జేస్తున్నావ్
ఏమ్ లేదండి, నైట్ పదాకొండు అయితుంది గదా. అలా జస్ట్ అట్లా కూర్చొని ఫోన్ లో, యూట్యూబ్ అలా ఓపెన్ జేస్కొని షార్ట్ చూస్తున్నా
ఆహా ఖాళీ అనే ఉన్నారా మరి అంటే మాట్లాడేంత టైం ఉందా మాట్లాడతారా.
ఖాళీగానాండి చాలా ఖాళీగా మీరు ఏం జెప్పండి, ఎంతసేపన్న మాట్లాడండి
ఉమ్ అంటే ఏదో వీడియో, ఆ వీడియో గేమ్స్ ఏదో ఆడుతున్నా అన్నారు కదా.
అర్థంకాలే అండి మీ వాయిస్ కొంచెం, మళ్ళోసారి జెప్పగలుగుతారా.
ఆ అంటే వీడియో గేమ్స్ ఏవో ఆడుతున్నా అన్నారు గదా, మరి డిస్టర్బ్ కాలేదా అండి.
వీడియో గేమ్స్ కాదండి, యూట్యూబ్ ఓపెన్ చేసి అలా సార్ట్స్ జుత్తున్నా, జస్ట్ నిద్ర ఒస్తాలే నిద్ర ఒస్తది అని. ఇలా ఓపెన్ జేసి ఫోన్ జూస్తాన్న అంతే.
అచ్చా అచ్చా కానీ పడుకునే ముందు అట్లా చూడొద్దండి ఫోన్ ఎప్పుడైనా ఎందుకం టే ఆ లైట్ వల్ల నిద్ర రాదట
అర్ధంకాలే అండి.
అంటే నిద్రపోయే ముందు అట్లా ఫోన్ చూడొద్దని జెప్తున్నా.
కరెక్టే అండి, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది కదండి ఒక్కప్పుడంటే ఫోన్లు లేకుండే అమ్మమ్మ కథలు జెప్పుకుంటా నిద్రపోయే వాళ్ళం గాని ఈ మధ్య, ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఫోన్ అలవాటు అయిపోయి ఇగ వద్దనుకున్నా ఆ బ్యాడ్ హ్యాబిట్ నీ బయట పెట్టలేకపోతున్నం.
ఆ కరక్టే అండి, పొద్దందాక చూడొచ్చు బట్ అలవాటు అయిపోయింది కబట్టి ఆబ్వియస్ గా పొద్దన్ దాక్ క జూస్తే ఏం కాదు, బట్ నైట్ ఎందుకంటే నైట్ జూసాం అనుకోండి ఆ లైట్ ట్ మన మొహం మీద, మన కళ్ళల్లో వడి ఆ లైట్ వల్ల నైట్ అంతా నిద్ర రాకుండా ఉంటదంట. కళ్ళు గుడం కరాబ్ అవ్వడానికి అవకాశం ఉందంట, అందుకోసమే సుడొద్దని నేను జస్ట్ ఒక సలహా ఇస్తున్నానంతే.
చెప్పండి ఇంకా చెప్పండి మరి నేన్ మీర్ చెప్తుంటే నేన్ ఇంట ఉంటా.
చెప్పండి
అదే కదాండి ఈ మధ్య చిన్నపిల్లలకు ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి చాలా మంది స్పెక్ట్స్ ఒస్ అంటే కారణం సెల్ ఫోన్లులాడే ఆ ఆ అంతే కదా పాపం మన చిన్న ఉన్నప్పుడు మన ఓవర్ ఎక్స్ప్రెషనే అండి మనం ఫోన్ యూస్ చేసినం అన స్స్
చిన్నగా ఉన్నప్పుడు ఎందుకండి ఇప్పటికి గుడా స్పెడ్స్ లేవ్ గాదా నాకు. అదే ఎందుకంటే మనం ఒక మనం చిన్నగా ఉన్నప్పుడు మనం పాటించిన పద్ధతిలో మనకి ఇప్పుడు కూడా కళ్ళకేం ప్రాబ్లం కాకుండా కాపాడింది
అవునవును చిన్నగ ఉన్నప్పుడు అన్ని మన లోపలన్న కణాలు చానా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడే చూసి ఇప్పుడే డ్యామేజ్ చేసుకుంటారు కానీ మనం చిన్నప్పుడు ఏ ఫోన్ లో లేకు కుండా నేచురల్ గా బతికినం కాబట్టి అవి స్ట్రాంగ్ గా అయిపోయినయి ఇప్పుడు ఎంత మొబైల్ చూసినా మనం కళ్ళు చెడిపోకుండా కాపాడుకోగలుగుతున్నాం
ఉం అలానే మరీ ఎక్కువ చూడొద్దు మళ్ళీ లైట్స్ అన్ని బంద్ చేసిన తర్వాత కూడా ఫోన్ లైట్ తోను అసలు చూడొద్దంట అది ఇంకా చాలా ప్రమాద కదా మరి నేను చదివిన ఎక్కణ్ణో
అవునండి ఇక డే మొత్తం చూడాం కదా అండి డే మొత్తం ఏదో పని ఉంటది ఏదో బిజీ ఉంటుది చడుకోవడం పొలంలో పనో లేదా ఇంటికాడ ఏదో పని ఉంటుంది నైట్ ఏదో ఒక ఆరగంట అలా ప డుకునే ముందు చూసి అలా పక్కన పడేస్తే అయిపోతది కదా ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అలాంటి వి వస్తే
ఉం నా సలహా ఏందంటే ఇంకా దానికన్నా బదులు ఏమన్నా మంచిగా ప్రశాంతంగా ఉండే పాటలు పెట్టుకొని ఫోన్ పక్కన పడేసి పడుకోవడం ఉత్తమం అని నాకు అనిపిస్తంది
ఆ రోజు లేదండి యాక్చువల్గా మేము రోజు సాయంత్రం కాంగనే మా దోస్తులాందరం కలుస్తాం విలేజ్ లా మంచి అట్లా బయటకెళ్ళి ఓ టెన్ దాకా టెన్ థర్టీ దాకా ముచ్చడి పెట్టుకొనీ వచ్చి డైరెక్ట్గా పడుకుంటాం వీళ్ళు సమయం లేని టైంలో కలవని టైంలో ఇలాంటి మొబైల్ పట్టుకుంటాం అంతే మాక్సిమం అసలు అవైడ్ చేస్తాము మొబైల్ ని ఆ మీరేం చేస్తారండి సాయంత్రాలు కానీ నైట్ కానీ
ఆ నేను నేను టీవీ చూస్తాను అండి అట్లా నేను సెల్ చూడను అయిన సెల్ చూసే అంత టైం ఉండది ఇంట్లో అయితే టీవీ ఉంటది కాబట్టి టీవీయే చూస్తాను ఇగ అందరం కలిసి సీరియల్స్ కూడా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు చూస్తాం ఇగ ఊర్లో కాబట్టి తొందర గా నిద్ర వచ్చేస్తది ఎనిమిన్నర తొమ్మిది వరకే పడుకుంటాను నేను మరి అంత లేట్ ఉండను మీలాగా
అవునండి చాలా మంచి విషయం చెప్పారు పల్లెటూరులో జనాలు చానా తొందర పడుకుంటారు దానివల్ల అసలు ఎంత ఉపయోగం కదండి తొందర లేస్తారు ఎంత ఆరోగ్య చ నా కొంట రోక క
ఉం అంటే మన దినచర్యనే మొత్తం ఆరోగ్యకరంగా మారిపోతాయి కదా అండి
అదే అవునవునండి వాళ్ళ పట్నంలో ఎంత హెల్త్ కాన్షియస్ గా ఉన్నా ఆ అసలు ఎప్పటిక ఏదో ఒక రోగాలు వస్తయి పల్లెటుళ్లలో ఏ హెల్త్ కాన్షియస్ ఫాలో చేయరు అయినా వాళ్ళు ఆరోగ్యంగనే ఉంటారు అదేందో విచి
ఉం అంటే మనం పాటించే పద్ధతులు మనం తీసుకునే ఆహారం అన్నిటి కలిపినా ప్రతి ఫలమే మన ఆరోగ్యం అని నాకు అనిపిస్తది
అంతే అండి అయ ఎంతయినా ఆ అ నేచర్ అనేది విలేజ్ లో ఉండే చ్ ఆ మనుషులని టేక్ కేర్ చేసుకుంటది అల్లు ఏది చేసినా వాళ్ళకి అనుకులంగా సపోర్ట్ చేస్తనే ఉంటది అ
ఉం అంతే ప్రకృతిని మనం తీసుకుంటే ప్రకృతి మనల్ని తీసు కుంటుదని ఊరకే అన్నారు చెప్పండి ఎవరు
అవునవును అంతే అండి ఎంతైనా ఇగ పల్లేకు పట్నాన్ని పోల్చలేం కదా
ఉం అర్థం కాలదేమో అంటున్నారు
డెవలప్ అయితుందని పట్టణాల సైడ్ పోతురు కాని ఆ పల్లెల్లో ఉన్న మనశ్శాంతి ప్రశాంతత ఎంత నువ్వు పట్నంలోకి ఎంత సంపాదించిన ఎంత ఏసీ రూమ్ లో కూర్చున్నా రాదు కదా
మ్మ్ ఎంతమందిని చూడట్లేదండి ఎంత పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓ లు అయినా కూడా అన్ని వదిలేసి సన్యాసం వైపు కూడా పోతున్నారు అంటే ఎవరమైనా ఒక ఒక ఏజ్ తర్వాత ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటున్నారు అప్పుడు పల్లెటూర్లకి రావడం స్టార్ట్ చేస్తున్నారు
అవునవును ఈ మధ్య ఒక ట్రెండింగ్ గా మారింది అదే చాలా మంది ఇ సిటీలల్లో జాబ్ చేసెటోళ్ళు కూడ ఆ వారానికి ఒకసారి నెలకు ఒకసారి మన పల్లెటూళ్లా సైడ్ వచ్చి పిక్నిక్ లాగా వచ్చి అడవిలల్లో తిరుగుకుంటా ఫోటోలు తిరుగుకుంటా నా వ్యవసాయం కూడా చేసిపోతుండ్రు తెలుసు ఆ
మ్మ్ అదంతా జస్టు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టుకొని దాని లైక్స్ వచ్చే దానికి రీచ్ వచ్చేదానికే మాత్రమే గాని నిజంగా వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు నేను చూసాను ఒకసారి ఇలానే వచ్చారంటే అవునా ఏం చేస్తారు వీళ్ళ వీళ్ళాని యేళ్ళి చూసాను
కానీ నేను కూడా ఒకప్పుడు పట్టణంలో ఉన్నప్పుడు ఆ గాలి ఆ ఆ కలుషితమైన ఎన్వారాన్మెంట్ నుండి ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మా పొలాల సైడ్ పోయి నేను అసలు అడ అడ కూర్చొని గాలి పీల్చుకుంటానండి ఎంత స్వచ్ఛమైన గాలి వస్తాది అసలు ఇస్ ఇలాంటి గాలి నీకు పట్టణంలు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన దొరకదు
మ్మ్ పట్నంలో అంత స్వచ్ఛమైన గాలి ఎక్కడిది చెప్పండి మొత్తం పొగా కాలుష్యం ఎటు చూసినా బండ్లు హారన్లు సౌండ్లు ఇంకా ప్రశాంతమైన గాలి పొల్యూషన్ లేని గాలి ఎక్కడ దొరుకుతాది అనుకుంటున్నరు చెప్పండి ఇగ
అవునండి టార్చర్ ఎంతైనా మన పల్లెటూల్లలో ఆ పండుగలు ఆ జాత తరాలు అ స్వచ్ఛమైన గాలి ఆ ఆ పశువులు పక్షులు పొలాలు ఎంత మంచి వైబ్ ఇస్తాదో కదా
మ్మ్ ఇవన్నీ ఎప్పటికి పల్లెటూరులో ఉండే వాళ్ళకి అంత కొత్తగా అర్థం అయితాయో అర్థం కావో కాని ఒక్కసారి పట్నం వచ్చి ఒక నాలుగు రోజులు ఉంటే అప్పుడు పల్లెటూరు విలువేందో దాని గొప్పతనం ఏందో రెండు నాలుగు రోజులకే అర్థమైపోతాది
మ్మ్ అవునండి సంపాదిస్తాం సంపాదిస్తాం అంటారు కానీ ఆ వాళ్ళు డబ్బు సంపాదిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు అందుకని పల్లెటూళ్లలో తక్కువ సంపాదించిన ఆరోగ్యం మాత్రం వాళ్ళకు వాళ్ళకె కదా ఆ ఆరోగ్యమే కదా ఆ వాళ్ళకున్న ఆ కోట్ల సంపద
మ్మ్ పల్లెటూర్లలో తక్కువ సంంపాదిస్తున్నాం ఎక్కువ సంంపాదిస్తున్నాం అని ఏమి ఉండదండి ఉన్న దాంట్లో తృప్తిగా మనకి ఏది ఏవి అయితే వనరులు ఉన్నాయో దాంట్లోనే తృప్తిగా బతుకుతారు వచ్చిన డబ్బులతోనే సంతోషంగా జీవిత తాన్ని గడుపుతారు
అవునండి నాకు కూడా అదే ప్లాన్ ఉంది నాకు ఈ సిటీలు వీటిలో పోవుడు కన్నా ఇక్కన్నె పల్లెటూర్లో మంచిగా ఇప్పుడు కెమికల్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి కదా మంచిగా దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ మంచిగా కూరగాయలు పండించుకుంటు ఇక్కడనే మార్కెట్ అయితాది ఆ మార్కెట్ లో మంచిగా అవి అమ్ముకుంటూ కొంచెం హెల్త్ కాపాడుకొ ఇక్కడనే ఈ న్యాచర్ నేచర్ ముందే బతకాలి అనిపిస్తుంది
మ్మ్ చెప్పండి
చెప్పాలండి మీరే ఇగ
చెప్పండి నేను వింటా అండి
అయిపోయింద ఇందాక మీరు అట్లే నేను ఇట్లా అండి ఒక్కసారి అట్లా ఎమోషన్ బయటకి వస్తుందండి
మరి మేము కూడా అంతే అండి అది మీరు అర్ధం చేసుకోవాలండి మాకు చాలా మంచి కి ఆలోచన ఉన్నది యాక్చువల్ గా వస్తాను నువ్వు ట్రై చేయచ్చు ఎందుకంటే ఎప్పటికైనా ఏం చేసినా కూడా జీవితంలో మళ్ళీ పల్లెటూరి పోయి బ్రతుకుతేనే ఆ సంతోషం అంతా తిరిగి పొందగలుగుతాం లేకపోతే ఈ జీవితం అంతా అంతే ఉండిపోతాం
అండి రేపటి రోజున ఎంత ఎత్తుకు ఎదిగినా ఏం చేసినా ఇటు పోయినా కనీసం వ్యవసాయానికి అయితే మినిమం టైం అయితే ఇయ్యాలి
అంటే మరి ఒకవేళ ఉ భవిష్యత్తులో మీరు ఒకవేళ వేరే దగ్గర ఇట్లా స్థిరపడితే అంటే పట్టణం లాంటి ప్లేసులలో అక్కడ కూడా వ్యవసాయం చేస్తారా అండి
ఇక్కడ ఏం లేదని మళ్ళీ పల్లెటూరికి రావాల్సిందే ఒక వన్ వీక్ టైం తీసుకోవాలి వలసిందే పల్లెటూరు లోనే వ్యవసయం చేస్తే వచ్చా మళ్ళీ ఇక్కడేం చేస్తారండి ఇక్కడ నీతో చెట్ల చాలా మంది చూశాను షోల్డర్ మీద టెర్రేస్ గార్డనింగ్ చేస్తారు కానీ ఆ స్థలాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటారు కదా
ఆ ఇబ్బంది పడతారు కానీ ఎట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి సరిపడా అన్న కూరయలన్నీ మందులు లేకుండా పండించుకుంటున్నారు కదా అది కూడా మంచి విషయమే కదా
ఆ అది కూడా మంచి విషయే అదే అంటున్నా చాలా మంది ఇప్పుడు కెమికల్స్ ఫుడ్ అ కొని చ్ ఇంట్లోనే ఉన్న ప్లేస్ లో పండిచుకుంటారు అందుకే కదా నేను కూడా పల్లెటూళ్లలో ఇవన్నీ వదిలేసి సేంద్రం వ్యవసాయం చేసి మంచిగా నేను నేనే పట్టణాలకు ఏది సరఫరా చేస్తాం మొత్తం కూరగాయలు
ఉ చాలా మంచి ఐడియా ఇది ఒక మంచి బిజినెస్ ప్లాన్ కూడా అయితది బట్ దానికి నీకు కొంచెం పెట్టుబడి అవసరం కూడా పడతాయా మరి దాని గురించి ఏమైనా ఆలోచించ చుంకున్నా లేకపోతే భవిష్యత్లో అని అంటున్నావ
పెట్టుబడి యాక్చువల్గా నాకు ఇప్పుడ ట్ర పెట్టుబడి యాక్చువల్ ఇప్పుడే ట్రయల్ ఉందండి ఎందుకంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినము ఇంకొక రెండు మూడు సంవత్సరాలకి క్లిక్ అయితది అందుకని చిన్నగా ఒక చిన్నగా టమాటాలు పెడదామని చూస్తు ఫస్ట్ జస్ట్ ఈ ఎరువులు ఉంటాయి కదాండి మన పేడ పెండతోని మనం కుప్పలు కుప్పలు తయారు చేస్తాం కదా
ఉ
చ్
కానీ మీకు ప్రస్తుతానికి అంత టైం ఉండదు కదాండి అంటే మీరు ఎక్కడుంటరు ఎక్కడో పెడతారు ఎక్కడ ఎక్కడ ఉంటారు ఎక్కడో ఉంటారు అవిఎక్కడనా పెడతారు అవి ఎవరు చూసుకోవడానికి మనుషులు కూడా ఉండాలి కదా లేకపోతే కోళ్ళు అవి ఇవి అన్ని వచ్చి దాంట్లోకి పడిపోతాయి
ప్రజెంట్ ఊళ్ళనే ఉన్నానండి
ఉ కరెక్టే అండి కానీ మీకు ఎన్నో పనుడ్లుంటయి వేరే వేరే పడ్ల మీద వెళ్తారు కదా చూసుకోవడానికి మీకు సమయం దొరుకుతదా అండి
నాకేం పనుందండి తిని తిరుగుతున్న ఇంట్లో ఖాళీగా
ఖాళీగా ఉండలేక అలా అయితే మొదలు పెట్టచ్చండి ఇప్పుడు ఎలాగొ వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి మొదటి ప్రయత్నంగా అయితే చూడండి మరి
మన సైడు కంపోస్ట్ ఎట్లుంటాయిండి మామూలుగా పశువు పశువుల్లో కొట్టమ్ తర్వాత అందులో పేడ ఏడ తీసి మొత్తం కుప్పలాగా చేస్తారు కదా అండి
అవునవును గాని ఇది వాటి వివరాలు అని కనుక్కొని మరి దాని గురించి ఆలోచన ఇవ్వడి దాని గురించి ఫస్ట్ ఆలోచించాడి ఉంటాను నేను
ఆ అవునండి ఇగా ట్రయల్ చేస్తాను సక్సెస్ అయినాక ఒకవేళ ఏమైనా పంట చేతి వస్తే మీకే ఫస్ట్ పంపిస్త. తిని, చెప్పండి ఫస్ట్ టైం ఆర్గానిక్ కెమికల్ లేకుండా ఫుడ్ ఎట్ల టేస్ట్ ఉందో
ఆ మాకు మేము మందులు ఏసుకోకుండా పండించుకుంటం అండి. ఇప్పటి కుడా మీరు స్పెషల్ గా బట్ మా కోసం పంపిస్ తా అంటే చాలా సంతోషం తప్పకుండా వండుకుంటాం అండి.
చాలా మంచిదండి నేనే గాకుండ నా తప్పుడు చాలా మంది గుడా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లుతరు అంటే కొంచెం రాబోయే తరాలు గుడా కొంచెం ఆరోగ్యంగా బతుకుతయి గదా
ఉమ్ అవునండి.
ఎంతైనా కొంచెం జదువుకున్నోళ్ళం మనమే కొంచెం ఈ కెమికల్ ఫుడ్ ను ఆపేస్తే, ఇప్పటికి ఇక్కడికే స్టాప్ అయ్యి ఇగ మళ్ళ ఒచ్చే జనరేషన్ లో గూడా మన పాత మన అమ్మమ్మ తాత లాగ్గే మంచిగ ఆరోగ్యంకరంగా బతకగలుగుతరు.
ఆ మన పల్లెటూర్లలో రసాయనాల కూరగాయలు ఎవలు తింటున్నరు జెప్పండి. బయట వేరే అమ్మినా గుడా ఇంట్లో వాళ్ళ మందమన్నా ఏ మీరు రసాయనాల్లేకుండా ఎరువులు మాత్రం ఏసి పండించుకుంటున్నారు అది చూడట్లేదేంటి?
కొంతమంది జేస్తుర్రు కొంతమంది ఏం జేస్తుర్రు అంటే డబ్బులు ఎక్కవ గావాలె, అధిక దిగబడి గావాలనే హైబ్రిడ్ విత్తనాలు దీసుకొచ్చి, ఫర్టిలైజర్స్ అని, అవ్వని ఇవ్వని గొట్టీ ఎక్కువ పండిచ్చి డబ్బుల కోసం ఆశ జేస్తరు. కనీ అండ్ల పోతూ పోతూ ఆరోగ్యాన్ని పాడు జేసు కుంటాంది. అందుకని అందర్ని సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళితే రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఎటువంటి బాధలు లేకుండా ఉంటామని
అవును, నిజమే. ఇంక నాకు చాలా నిద్ర ఒస్తుందండి ఉంటాను.
మ్ సరే నాక్ గుడా నిద్ర ఒస్తున్నట్టయితుంది. మనం రేపు మాట్లాడుకుందాం. సరే అండి. బాయ్ అండి, గుడ్ నైట్.
బాయ్ బాయ్